హలో వినిపిస్తుంది
నమస్కారం అండి పండుగ పనులో బాగా బిజీగా ఉన్నారా
అవును ఉదయం నుంచి అస్సలు తీరికలేదు ఇప్పుడే కాస్త కూర్చున్నాను మీ దగ్గర హడావిడే ఎలా ఉంది
ఇక్కడ కూడా అంతేనండి తెల్లవారుజాముని భోగి మంటలు వసాము ఆ చలిలో వేడిమంటల దగ్గర కూర్చోవడం ఎంత బాగుందో
నిజమే ఆ మంటల్లో పాత వస్తువులు వేస్తుంటే మనపోవాలని పెద్దలు చెతుంటారు కదా వేశారా హలో అ సఓ
వేస్ మండి ఇ పెద్ద రథముకువేస రంగులుద్దుతుంటే వీధి అంతా కలకలు